హలో హాయ్ అండి
హలో అండి హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
బాగున్నానండి మీరు బాగున్నారా
ఉం బాగున్ననండి
ఏం చేస్తున్నారండి తిన్నరా
ఆహా ఇంక లేదండి తినాలి
అవునా ఏం చేస్తున్నారండి నేనేం చేయలేదండి ఉన్నాను ఊరికే
అవునవు ఓకే అద టీవీ చూద్దామనిట్టాను అనుకుంటా అంటే
హు హామ్ ఉం
ఆ మీ చదువు ఎలా సాగుతుందండి
అండి
మీ చదువు ఎలా సాగుతుంది
బానే సాగుతుందండి దానికి ఏమండి అయినా చదువు ఈ ఈ కాలంలో చదివి చదివిన వాళ్ళకి ఇచ్చిన వాల్యూ వేర వాళ్ళకి ఇవ్వరు కదండి చదవాలి కదండి మంచిగా
అవునవును
చదివితేనే ఏదైనా సాధిచగలం
అవునండి
ఉం ఇప్పుడు రేపు మనం జాబ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలన్నా కానీ జాబ్ కెళ్ళి జాయిన్ అవ్వాలన్నా కానీ మీరు ఏం చదివినారు ఎంత చదివినారు ఎక్కడ చదివినారు సర్టిఫికేట్స్ డిగ్రీ అన్ని అడుగుతారు అవన్నీ కావాలంటే మనము మంచిగా చదువుకోవాలి
కానీ మీకు ఎందుకో చదువు అంటే ఇంట్రెస్ట్ లేదని అనిపిస్త ఉంది
లేదు లేదండి అంటే ఇప్పుడు చదవాలి కదండడి ఇప్పుడు మనము ఇంత కష్టపడి మన పేరెంట్స్ చదివిస్తున్నారు అప్పుడు మనము చదవాలి కచ్చితంగ
అంటే మీరు చదివిస్తున్నారని చదువుతన్నారు
ఆహా అట్లని కాదండి ఇప్పుడు వాళ్ళు చదవలేకపోయినారు అప్పుడు కాలంలో వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసేసినారు మా అమ్మ మా నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదవలే మనకు ఇస్తున్నారంటే మనం గ్రేట్ కదండి అంటే మనము పుణ్యం చేసుకొని ఉంటే కదండి ఇప్పుడు మనం మన ఏజ్లో కానీ చైల్డ్ మ్యారేజెస్ చేస్తున్నారు పదో క్లాస్ అయిపోగాని నీకెందు నీకెందుకు చదువులు నువ్వు ఎక్కడికైన వెళ్ళి జాబ్ చెయ్ జాబ్ చేసినావా పెళ్లి చేసుకున్నావ పిల్లలుగాన్నవ అన్నట్టే ఉంటుంది
అంటే చైల్డ్ మ్యారేజెస్లు ఇప్పుడు ఉన్నాయ
ఆ ఉన్నాయండి మా పిన్ని వాళ్ళ ఊర్లో అవునండి మ పిన్నివాల్లూర్లో రీసెంట్గ ఒక అమ్మాయి టెన్త్ అయిపోయిందండి
ఆ
టెన్త్ అయిపోతే ఆ అమ్మాయి ఒక సబ్జె ఫెయిల్ అయింది ఫెయిల్ అయితే ఇప్పుడు ఏం చేస్తారండి కట్టి రాపిస్తారు అంతే ఆ దానికి అ ఫెయిల్ అయింది కదా వాళ్ళ ఇంట్లో కొంచెం స్థోమత లేని ఒళ్ళండి పాపం బీ బీదోలు
ఆ
సో వాళ్ళు పెళ్ళి చేసేస్తున్నారు అమ్మాయికి
అవున అయ్యో
ఇంక పదమూడేలు అండి టెన్త్ క్లాస్ంటే పదమూడేలే కదాండి పదమూడు పదైదు ఉంటుంది
పదైదు అట్లుంటది
ఆ పదైదు
ఆ
చూడండి ఇంకో అమ్మాయి అయితే మా చెల్లి వాళ్ళ సీనియర్ అనమాట టూ త్రీ ఇయర్స్ సీనియరు ఆ అమ్మాయికి నవంబర్లో ఏమో ఎయిటీన్ ఇయర్స్ పడతాయంట ఆ అమ్మాయి కి ఆ ఎంగేజ్మెంట్ చేసేసినారు
ఆ
ఆ అమ్మాయిది నవం చేసేసారు ఆ ఈ నవంబర్ లో ఆ అమ్మాయి కి పెళ్లి
అహహ ఒకే
చూడండి
అంటే ఇంకో అమ్మాయి ఉంది కదాపదమూడేళ్ళ ఇ ఇప్పుడు ప పదహైదేళ్ళ ఆమె మ్యారేజ్ చేసేటప్పుడు అయితే చైల్డ్ లేబరు చైల్డ్ చైల్డ్ మ్యారేజ్ కింద కేసు పెట్ట కేసు పెట్టచ్చు కదా
కేసు పెట్టొచ్చు కానీ వాళ్ళు అమ్మాయికి ఇష్టం ఇష్టంమయ్యే కదండి చేస్తున్నారు
అవునా ఇష్టమైతే అట్ల కేస్ పెట్టట్లేద
ఆహా ఇష్టం అయితే కేసు యాక్సెప్ట్ అవ్వదు కదండి అవుతుంది ఇప్పుడు అయినా గాని అయినా గాని వాల్లింట్లో స్థోమత లేదు కదండి. పాపం ఎట్లా ఇప్ ఇప్పుడు అమ్మాయిని చదివించడానికైనా గానీ ఇంట్లో పెట్టి చాకడానికైనా గాని వాళ్ళ నాన్న కొంచెం హ్యాండీక్యాప్ట్ అనమాట
ఓకే
సో ఇట్లా అండి వాల్లేట్లా చూసుకుంటారు చెప్పు
ఆ ఆ అందుకే కదా గవర్నమెంట్ కాలేజెస్ ఉండేది, గవర్నమెంట్ స్కూల్ ఉండేది.
కానీ వాళ్ళు ఏమో అండి అలాంటి మైండ్ సెట్ వాళ్ళు మనం ఎంత చెప్ చెప్పలేం కదండి మా పిన్ని వాళ్ళు కానీ పోయి చెప్పినారు ఎందుకు వద్దు వద్దు అంటే మేము చూసుకోలేము మా కూతుర్ని
ఆహా హా
ఉమ్
చూసుకోవడం ఏము వాళ్ళతో పాటు ఒక రైస్ ఎక్కువ కొంచం రైస్ ఎక్కువ పెడితే అయిపోతుంది. దాంతోనే గవర్నమెంట్ కాలేజీ కి పోతే అయిపోతుంది
ఉమ్
ఇక ఎక్జమ్ ఫీస్ మాత్రమే కట్టాల పోటో మ్మ్ మ్మ్ ఇన్కేేమ్ కట్ట కాదు కదా అలా చెయోచ్చు.
ఇస్తున్నారో అర్థం కాదండి
ఊహూహు
ఇప్పుడమ్మాయి కరెక్ట్గా బాగా చదువుకునింది అయినా అమ్మాయికి కూడా ఇంట్రెస్ట్ లేదండి చదువుల మీద
అవునా
మ్మ్ ఇప్పుడు నువ్వు కొద్ది మందికి చదువులు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి పెళ్లి చేసినా గాని వాళ్ళు నేను చదువుకుంటాను అని తపనల్ చదువుకుంటం మనం ఈ రోజులో సోష సోషల్ మీడియాలో చూస్తున్నాం కదండి ఏమంటే హా పెళ్ళయిన తర్వాత ఆమె కానిస్టేబులయింది. ఆమె మెయిన్స్ క్లియర్గా చేసింది ఆమె డాక్టరయిందని వస్తున్నాయ్. అంటే మ్యారేజ్ అనేది ఒక జస్ట్ ఒక అడ్డంకం అంతే దాన్ని తొలగి గాని పోవచ్చు మనం
ఓకే ఓకే
చదువుకోవాలంటే మనము ముందుకుగాని సాగొచ్చు కదండి
మ్మ్ ఆ అమ్మాయికిష్టం లేదు అందుకే నే అంటే ఇప్పుడు మనం ఇంట్లో చదువుకున్నోళ్ళుంటే మన నెక్స్ట్ జనరేషన్ కి అలాంటి ప్రాబ్లం ఉండదు కదాండి
అవునవును గదా అందరూ చదువుకోలేదు కదా
మ్మ్మ్మ్
మన పెద్దవాళ్ళతో చదువు చదువుకోలేదు వాళ్ళకర్థం కాదది.
ఆ ఇప్పుడు మా అమ్మ మా అమ్మ వాళ్ళకి తెలుసు ఆ బాదేలా ఉంటది అంటే ఇప్పుడు చదువుకున్నారనుకోండి మంచి స్థాయిలో ఉంటారు. మంచోడొచ్చి పెళ్ళి చేసు కుంటాడు బాగ చూసుకుంటాడు వాడు వదిలేసినా కానీ ఆ రేపు ఆమ ఆమె ఆమెకొచ్చే శాలరీతో బతకోచ్చు అదే ఆమె చదువు లేకుండా వాడు వదిలేసినాడు అనుకోండి కట్టుకున్నొడు అమె ఎవరి మీద పడి పడి బతుకుతుంది ఇప్పుడు
ఆ వదిలేస్తే అట్లా ఇది కేసు పెట్టొచ్చు కదా కేసు పెట్టి కోర్టు లో ది డైవర్స్ కి అప్లై చేస్తే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బా భర్తలు ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఈమెకు ఇవ్వాలి అప్పుడు
అవునండి అవును అది ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి ఆ కేసులు నడిపిచ్చేకి మనం తోస్సాం కదండి లాయర్ల ని ఆళ్ళకి ఇచ్చేదే సరిపోతుందండి దాంట్లో
అహ్ అవును కదా మీకు చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట
అవునండి అది ఒక్కటే కదండి మార్గం మీరు అండి మీరూ చదువుతున్నారా
ఆ లేదండి ఇప్పుడు
ఆహా
మీరు మీరేం చదివారు
నేను బి ఫార్మసీ అండి కంప్లీట్ అయ్యింది
ఊహూహూ అంటే ఇప్పుడు జాబ్కొచ్చా జా జాబ్ కోసం అట్లా చూస్తున్నారా ఏమన్నా
ఆ జాబ్ లే జాబ్ చేస్తున్నానండి జాబ్ చేస్తూ మళ్ళా వేరే కోర్స్ ఏమన్నా చదువుకుందామని అంటే ఇంకొంచెం వాల్యూయేటెడ్ ఉంటుంది కదండి
అయినా ఇప్పుడు ఎంత చదువుకున్నా వేస్టే కదండి ఈ కాలంలో ఇప్పుడంతా ఏ ఐ వచ్చింది కదా ఉన్న ఉద్యోగాలు కూడా పోతా ఉన్నాయి
ఊ అవునండి
ఊ
అంటే ఇప్పుడు మనము ఏ ఐ రిలేటెడ్ అంటే ఇప్పుడు టెక్ రిలేటెడ్ అట్లా పోతున్నాయి కదండి అంటే ఇప్పుడు ఐ టీ జాబ్స్ పోతున్నాయి కదండి మీరు చెప్పే ప్రా ఆ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ సు ఐ టీ జాబ్స్ అట్లా పోతున్నాయి అలా ఆ ఓకే ఆ రిగార్డింగ్ కాకుండా ఇప్పుడు నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఫామ్ డి అని ఉంటది ఉమ్ ఆ అది అంటే మనం దాని వెనకాల మనం పరిగెత్తు కాకుండా మన ఎనకాల అది పరిగె త్తేటట్టు మనం నిరు మనము నిర్ధరించుకోవాలి ఊ
మరి అయితేను మీరు డాక్టర్ అయితారు అట్లయితే
ఆ బీ ఫామ్సీ తర్వాత ఫామ్ డి అని ఒక కోర్స్ ఉంటుందండి
ఆకే
దాన్ని చేసుకుంటే డాక్టరేట్ వస్తాది మనకు క్లినిక్ పెట్టుకునేకి ఒక ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు బి ఫామ్సీ అయిపోయినాక ఔ మనం ఊ ఒక ఫార్మసీ పెట్టుకోవచ్చు అనమాట
అవునవును దానికి లైసెన్స్ అంతా కావాలి కదా సర్టిఫికేట్
తుందండి ఇప్పుడు మేము ఆ చేస్తాం కదండి అంటే ఇప్పుడు బి ఫార్మసీ అయిపోయినాక నాకు ఓ డి అని ఉంటుంది అనమాట ఒరిజినల్ సర్టిఫ్ కేట్ మొత్తం అది అయిపోయిన తర్వాత వెళ్ళి మేము కాలేజ్ వాళ్ళకి చె తే వాళ్ళు ఒకటి అంటే ఏంది ఆ విజయవాడ అండి మా బ్రాంచ్ అక్కడికి ఎళ్ళి మొ మొత్తము మా సబ్మిషన్ చేసుకుంటే అక్కడ మాకు ఇస్తారనమాట ఆరు
ఏ అదే
ఆ యూనివర్సిటీ అంటే మాది జేఎన్ టి యూఏ అండి యూనివర్సిటీ
ఓకే ఓకే
జే ఎన్ టీ ఏ యూనివర్సిటీ కానీ ఏమంటే నా నాకు కు ఓడి వచ్చేసి ఇక్కడ విజయవాడ నుంచి వస్తుంది అనమాట
ఓకే ఓకే మేడం
ఊ ఊ అంతే కదండి ఇప్పుడు ఏదైనా కానీ చదివి చదువు లేనిదే మనం ఏం చేయలేం చదువుకి ఇచ్చే వాల్యూనే వేరు కదండి
అవున
ఉ అందుకే ఇంకా చదవాలి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా చదవాలంతే
అంటే మీరు దాంట్లో ఇపుడు రెండు ఆప్షన్స్ చెప్పారు మీరు ఒక డాక్టరు ఒకటి మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు అని మీరు ఏం పెట్టుకుంటారా అని అంటే డాక్టర్ అవుతారా మీరు మెడికల్ షాప్ పెట్టుకుంటారా
ఇప్పుడు బీ ఫార్మసీ అయిపోయిన తర్వాత మెడికల్ స్టోర్ పెట్టుకోవచ్చు
ఓకే
అదే నేను ఫామ్ డీ చేసుకున్నాను అనుకోండి ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు నాది ఫామ్ డి అయి పోయినాక డాక్టరేట్ వస్తుంది సో డాక్టరేట్ కింద నేను క్లినిక్ పెట్టుకోవచ్చు బీ ఫార్మసీ కింద ఫార్మసీ పెట్టుకోవచ్చు
ఓకే ఓ
రెండు నావే అవుతాయి కదండి అప్పుడు అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇప్పుడు లీజ్కి ఇచ్చిన కానీ కొంచెం వస్తది నాకు చార్జెస్ అనేవి వన్ ఇయర్ కి ఇంత అని వస్తది ఇది మెడికల్ స్టోర్కి
ఆ మరి అండి
ఆ అదేదో నేనే పెట్టుకుంటే రెండు నావే అయిపోతు కానీ ఇప్పుడే కాదు అంటే ఇప్పుడు ఫామ్ డే ఇప్పడానికి టూ టు త్రీ ఇయర్స్ పడుతుంది నాకు అన్నీ లైసెన్స్ రావడానికి అంత ఇంత పడుతుంది టైము
ఉ
ఆ లోపల ఏ వచ్చి మొత్తం ఆకు పై చేసుకుంటే అప్పుడుకి నాకు యూజ్ అవుతుంది
ఊ
అట్లా ఇంకేంటండి
ఇంకా చెప్పాలండి మీరే
ఇంకేం లేదండి అంతే అండి
ఏముందే
ఓకే అండి బాయ్ అండి
బా బయ్ ఆ బాయ్ బాయ్ అండి